ఆ హాయి
హలో
ఆ హై మాగున్నారా అండి
అ
బన్నా మీరు బాగున్నారా
బావుందండి తిన్నారండి
లేదండి తినాలు ఇప్పుడు అ తినాలి ఇంకా మీరు తిన్నారా
లేదండి తినాలి నేను కూడా టిఫిన్ అయింది ఇంకా లంచ్ అవ్వలేదు
ఉ
మీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారంండి మార్నింగ్
ద దోశ చేసామండి మీరు
ఇడ్లీ చేసా అండి ఇప్పుడు మనకి కర్రీ ఏం కుక్ క చేేశారండి
అందుూ ఆ దొండ కై చేశా అండి
దొండకాదేశార
మీరు
నేనా సాంబారు చేసాను
అవునా మీరే చేసారా
ఆ నేనే చేశానండి డర్ము
ఏంటండి
మీర ఇల్లో మీరే కుక్ చేస్తారా అంటున్నా
ఆ మా ఇంట్లో నేనే కుక్ చేస్తాను
అంటే నార్మల్గా మీరు డైలీ స్పెషల్స్ ఏమన్నా చే స్తారా లేకుంటే ఏదన్నా టేషన్ కే చేసుకుంటారా
ఆ వచ్చినయి అయితే నేనుచే స్తా లేదంటే మా మమ్మి అ
అవునా
ఆ
దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ సైడ్ వాయిస్ వినబడుతుంది
ఇప్పుడు వినపడుతుందా అండి
ఉమ్ లేదిప్పుడే
అ
ఆ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే
చెప్పండి ఇంకా ఏం సంగతులు ఏం చేస్తూ ఉంటారు మీ డైలీ హాబీస్ ఏంటి
నార్మల్గా డైలీ అంటే ఇగ మార్నింగ్ లేవగన్ నే హస్బెండ్ కు మా పాపకు బ్రేక్ ఫాస్ట్ లంచ్ ప్రి పేర్ చేసి ఇంట్లో వ ఉ క్కు పని చేసే వరకి ఆఫ్టర్నూన్ టువల్ అట్లా అవుతుంది ఇయమ పాప స్కూల్ కెళ్ళి వచ్చే వరకు అయ వన్ అవుతుంది వన్ కి వచ్చా కి ఆమెకు ఫుడ్ ప్రిపేర్ చేసి ఫ్రెషప్ చేపిచ్చి ఫుడ్ పెట్టి కోసేపట్ పడుకోట్టేసి నేను కూడా కొసేపు పర్లే రిలా సారి, మళ్ళీ ఈవినింగ్ వరకు ఏదనా స్నాక్స్లాంటివి ప్రిపేర్ చేయడం. ఇగ అలానే ఖాళీ టైంలో ప్లీజ్ సాంగ్స్ ఏమన్నా, వి అప్పుడప్పుడు చిన్న చిన్న బుక్స్ ఊగు ఏం చేస్తారు
నాకు మార్నింగ్ డే అయితే, లేవగానే ఫస్ట్ బ్రష్ అది, ఇది కంప్లీట్ చేసేసుకొని. టీ లేదంటే ఏదన్నా టిఫిన్ చేస్తానండి ఒకవేళ నాకొచ్చిన టిఫిన్ అయితేనేమో నేను కుక్ చేస చేస్తా, లేదు అంటేనేమో మా మమ్మీయే చేసేస్తది. అ ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి, ఇంట్లో పనులేమన్నా ఉంటే చిన్న, చిన్న పనులు నేను చేస్తా. మిగతాయి మా మమ్మీ చేసుకుంటది. తర్వాత ఇంకా ఆఫ్నూన్ కి లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటాం, అందరం కలిసి కూర్చోని మంచిగా తినేసేసి. ఈవినింగ్ మా మమ్మీ ఏమన్నా స్నాక్ సే సిస్టర్ స్నాక్స్ ఆ స్నాక్స్ విత్ టీ ఇస్తన్నాను ఫస్ట్ స్నాక్స్ తినేసేసి ఇంకా చిన్నయ్య కాసే ప పల ఫ్రెండ్స్ తోటి టైమ్ స్పెండ్ చేస్తాం, తర్వాత ఈ. మండే నైట్ దినేసేసేసి కతం ఉన్నాయి, లేనియి అన్నిటి మళ్ళీ క్లీన్ చేసేసుకొని. మా డాడీ వచ్చాక కాసేపు మా డాడీ తోటి, ఆయన డేట్లు ఆయన్ని ఎమీ ఈ అనేసేసి మాట్లాడుకోని కాస్త ఫన్ ఫన్ గా చేసుకొని మా నై డే తో ఎండ్ అయి పో త ది.
మ పేరెంట్స్ తో ఫ్రీగా ఉంటారా మీరు
హ మా పేరెంట్స్ చాలా ఫ్రీగా ఉంటారు.
ఇలా రిస్ట్రిక్షన్ బెట్టి కొందరు స్ట్రిక్ట్ గా ఉంటారు. గదా?
ఆ లేదులేదు మా పేరెంట్స్ జాలిగానే ఉంటారు. మరి య టూ స్ట్రిక్ట్ అని చెప్పలేము, మరీ స్ట్రిక్ట్ గా ఉండరు అని చెప్పలేము, ఫ్రెండ్లీగా ఉంటారు. సిచ్యుయేషన్ బేస్డ్ మనం ఎట్లా బిహేవ్ చేస్తామో దాన్నిబట్ దీనికా అండి
అదే అ ఆ ద్వార బడ ఉంటది ఇంకేడైనా మన బిహేవయర్ మీద అదర పడి ఉంటది అంటారు
ఆ మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగానే రియాక్ట్ అయితరు మనం ఏమన్నా తేడాలు జేస్తే అ రెండు తగిలిచ్చి కుసబెడుతరు
అంతే అంతమంది అట్లు ఉండదు చాలా వరకు వాళ్ళు మొత్తం పేరెంట్స్ పిల్లలు పేరెంట్స్ చూస్తే బాయ్ పడేటట్టు బిహేవ్ జేస్తరు కొంతమంది
ఆ గ్రిప్ లో ఉంచుకోవాలి అ
వాళ్ళు మంచి కోసమే జెప్తారు గాని అది మరి అతీగా చేసినట్టు అనిపిస్తది
ఆ అది వాళ్ళ కనిపిస్త్ స్తది కాని పిల్లలు మైండ్ సెట్ వచ్చేసరి వాళ్ళు చాలా సఫర్ అవుతారు పేరెంట్స్ అందుకే స్ట్రిక్ట్ గా ఉంటారు మా మమ్మీ అయితే చాలా జాయిల్గా ఉంటది ఆ నాతోటి గాని ఇంట్లో అందరు గూడ జాయిల్గ ఉం మరి అంతా ఈ ఆ ఉండాలి గీసిన గీత మీద ఉండాలి అది జేయాలి ఇది జేయాలని ఏమిఉండదు ఫ్రెండ్లీగా ఉంటాం ఆడుకుంటాం కొట్టుకుంటాం తిట్టుకుంటాం
కొంతమంది అంటే ఎవ్వరితో మాట్లాడినివ్వరు బయటికి వెళ్ళనివ్వరు గదా
ఆ బయటికి మేము వెళ్ళము ఇంట్లోనే ఇంకా మాకు టైం పాస్ ఎక్కువ ఎప్పుడన్నా ఒకసారి అట్లా వెళ్తా ఉంటాం
ఆ ఒకే
మీరు
దా
వాయిస్ నీది క్లారిటీగ వినపడట్లే
ఇప్పుడు ఒకేనా అండి
అ కొంచెం కొంచెం
సిగ్నల్స్ జంప్ అవుతున్నాయ అనుకుంటాండి
ఊ కావచ్చు
ఇప్పుడు ఒకేనాండి
బెటర్
మదరు గూడ చాలా ఫ్రీగా ఉంటారా
చాలా ఫ్రీగా
మ్ చాలా వరకు డాటర్స్ దాడి సర్ చాలా వరకు ఫ్రీగా ఉంటారు
హా అటూ అటే ఇటు ఇటే
మమ్మీతో ఉండే రిలేషన్షిప్ మమ్మీ తోటే అంటే డాడీతో ఉండే రిలేషన్షిప్ డాడీ తోటే కానీ డాడి కన్నా మమ్మీ ఏ ఎక్కవగా క్లోజ్ గా ఉంటంది అనమాట
బాగా ఫన్ చేస్తది ఆ
మమ్మీతో ఫ్రీ గా చెప్పినంత డాడీతో చెప్పలేం కదా
ఆ అదికూడా ఒక పాయింట్ అనుకోండి కాకపోతే అ మనం ఏం జరిగిన కానీ మమ్మీ ఇక కట్ చేస్తాడు ఆడికి ఆయన కోపం కా కొంత
అదే
అ మమ్మీ కు ఆ ఒక ఐదు
అవును
తోడు సారి చచ్చ
హుమ్ నమ్మితే పని అయిపోతుందని
అ
ఆ మమ్మీతోనే మమ్మీతో చెప్పినకనే మమ్మీ డాడీకి ఆల్మోస్ట్ కన్వే చేసేస్తారు
అది వాళ్ళకి నచ్చుతేనే ఏం పర్లేదు నచ్చపోతే కంప్లీట్ అప్పు చేస్తే
అందరి పేరెంట్స్ అలా ఉంటారు అని చెప్పలేము చాలా తక్కువ అంటే అమ్మాయిలు న కొంచెం థింక్ చేస్తరు
స్ట్రిక్ట్ చేస్తరు చేయకుండా ఉండరు లేగనే మరి ఎంత స్ట్రిక్ట్ చేసిన రేపు ఏమన్నా అయినా కానీ వచ్చి చెప్పాల్సిందే వాళ్ళకే కాబట్టి మరి అంత స్ట్రిక్ట్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు
రేపు పొద్దున్న ఏదన్నా క్రిటికల్ పొజిషన్ వచ్చినా కూడా చెప్పాలంటే భయపడతారు పేరెంట్స్
తప్పించుకుంటారు
చాలా వరకు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకునే అంత వాళ్ళతో ఫ్రీ ఉండాలి
అవునండి
మనకి ఇ పైన ని అలానే ఉండేటట్టు కొంచెం మనం చూసుకోవాలి ఇ
ఇంకా ఈవినింగ్ యాక్టివిటీస్ ఏంటండి అంటే మన వాకింగ్ అట్లా యోగా చేస్తా ఉంటారా
ఆ ఎక్సర్సైజ్ చేస్తాం మార్నింగ్
మార్నింగ్ చేస్తారా
ఆ
అంటే ఇంట్లోనే చేస్తారా లేకపోతే జిమ్ అట్లా వెళ్తారా చడ చేసిస్తారా
ఇంట్లోనే చేసేస్తుంటాం
డైలీ వర్కౌట్ మీరు
అంతే అండి ఇంకా ఉంటాము
హా ఓకే అ